హలో
ఎ హెలో
హలో నమస్కారమండి
నమస్కారమండి
ఉం చెప్పండి
ఎలా ఉన్నారు
బావున్నామండి మీర్ బావున్నారా
బావున్నామండి
ఉ చెప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
మనం ఇండియన్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందామా?
ఆ ఓకే అండి
ఓకే నార్మల్గా మీరు ఏ ఏ పండుగలు జరుపుకుంటారండి?
నార్మల్గా అంటే తెలుగు పండుగలు అన్నీ జరుపుకుంటాం. తెలుగు పండుగలనే కాదు కానీ మోస్ట్ ఆల్ అన్ని పండుగలు జరుపుతామండి మేము.
అవున అంటే ముఖ్యంగా ఏది బాగ జరుపుకుంటరండి బా
ముఖ్యంగా అంటే పర్టికులర్గా చేయ్య అయ్యకూడ అ అనుకుంటా ఉన్నాను. అన్ని చ అన్ని చేసుకుంటామండి మేము.
కే
అన్ని చేసుకుంటామండి. ఫెస్టివల్స్ అన్ని చేసుకుంటాంటాం. విఆర్ ఇండియన్స్ కదా సో అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం.
ఏది స్పెషల్గా జరుపుకుంటరండి మీరు, అంటే ఏది బాగ ఇష్టంగా చేసుకుంటరు?
ఏది బాగ ఇష్టం అంటే వినాయక చవితి బాగా చేసుకుంటాం అండి.
ఎందుకండి అలాగ ఏం స్పెషల్ వినాయక చవితిర్ ఏం స్పెషల్ గా ఎంజాయ్ చేస్తరు?
వినాయక చవితి అంటే బాగా అన్ని అందరు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అంటే ఓల్డ్ పీపుల్ వరకు అందరుూ వచ్చి బాగా మనస్ పూర్తిగా స్వామి ముందరికి బాగ వచ్చి డ్యాన్స్ చేయడం కానీ ఆ మరి నెక్స్ట్ ఏదన్న అడిగినా వెంటనే కోరికలు నెరవేర్చడం కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా స్వీట్ స్వీట్ మూమెంట్స్ అక్కడ. అలాగ నైట్ టైమ్స్ అయితే బాగా డీజే పాటలు పెట్టి డ్యాన్స్ చేయడము స్వామ్ ముందరా
ఉ లడ్డూలు పెడతరు ప్రసాదంగా ఐదు రోజులు. ఐదు రోజులు చిన్న పిల్లలకి అందరికి గేమ్స్, మరి ఊరేగింపు
ఊరేగింపులు, మరి కలర్స్ పూసుకుంటరు నా లాస్ట్ డే. సో చిన్న పిల్లల్ నుంచి ఆహ ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగ ఎంజాయ్ చేస్తరు. అందుకే వినాయక్ చవితి అంటే చాల ఇష్టం అండి.
ఓకే
మీకండి మీకే పండుగలు అంటే ఇష్టం?
మాకు వచ్చి ఉగాది అంటే బాగ ఇష్టం అండి.
ఉగాదిన ఓకే అండి. మీరెలా సెలబ్రేట్ చేస్కో మీరెలా సెలబ్రేట్ చేసుకుంటరండి ఉగాదిని. ఉగాది గాని సంక్రాంతి గాని.
సంక్రాంతి అయితే మేం చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తుంటాం అండి, అంటే ఎందుకంటే అప్పుడు పిల్లలకంత వేస అంటే పిల్లలకాంత సెలవులు ఇస్తరు కదండి. ఆల్మోస్ట్ సంక్రాంతి సెలవులు అంటే పది రోజులు ఇస్తరు. పిల్లలందరూ ఇంటికి వస్ స్తరు పిండి వంటలు అన్ని చేస్తాం. అందరం కలిసి పిండి వంటలు చేస్తం. మరి భోగి రోజు పిల్లలకి, అంటే మూడు రోజులు పండు కదండి సంక్రాంతి అంటే. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తమండి మరి భోగి మంటలు ఏస్తాం. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందర పెద్ద మంట వేసి దాన్ చుట్టూ డ్యాన్స్ చేస్తూ చిన్న పిల్లలకంతా మళ్ళీ పొద్దున్నే పిల్లలకి అదేంటి ఆ తలకి నూనె పెట్టి పిల్లలకి స్నానం చేపిచ్చి మరి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భోగి పళు పోస్తామండి. ఆ మీరు కూడ పోస్తారండి బొగ్ వాళ్ పిల్లలకి.
అవునండి పోస్తామండి.
ఏమితే భోగి పల్లులకి రేగుపళ్ళు చెరుకు గడలు. మరి కాయిన్స్ చాక్లెట్స్ ఇవన్నీ కలిపి పోస్తాం. డి చిన్న డెకరేషన్ చేస్తాం వెనక అంటే గాలి పటాలతో ఇలా పెట్టేసి. చెరుకుగడలు. అదేంటి వెన్న కుండలు అన్ని పెట్టి చిన్న డెకరేషన్ లాగా చేసి. ఆ పిల్లలకి అంటే. బాగా ఫొటోస్ అన్ని తీపి ఇచ్చిన పిల్లలకి అదంతా. అదొక రకమైన ఆనందం ఆ భోగి రోజ్. చేతే ఇలా చేస్తామండి ఇంకా సంక్రాంతి నెక్స్ట్ రోజు సంక్రాంతి కదా. సంక్రాంతి రోజు ఇంటి ముందర పెద్ద పెద్ద రంగురంగులు ముగ్గులు పెడతాము. ఇంట్లో ముందు రోజు చేసింటాం కదండి. పిండి వంటలన్నీ ఆ రోజు అందరము కూర్చు. లోని అందరం కూర్చొని బాగా తింటాం. ఇంకా రోజు స్పెషల్ గా అంటే చెరుకుగడలు తేస్తారండి స్పెషల్ గా. అనపకాయి చెరుకు గడలు మళ్ళీ. ఆ నువ్వులు లడ్డూలు చేస్తారు సంక్రాంతికి స్పెషల్ గా.
అవునండి ఆ సంక్రాంతి అంటేనే ఒక డిఫరెంట్ వైబ్. అవునండి మా సైడ్ కూడా చేస్తారు సంక్రాంతి అంటేనే డిఫరెంట్ వైబ్ అనమాట ఒకటి. త్రీ డేస్ ఫెస్టివల్ బావ మరదల సందడి. కొత్తగా పెళ్లయినొల్లకి బావుంటది ఎన్వామెంట్.
మా సైడ్ చలపిండి చేస్తారాండి మీ సైడ్ చేస్తారా.
మా సైడా అండి ఏమో అండి నేను అంత ఇన్వాల్వ్ కానండి వంటల్లో.
ఉహు అంటే మా.
ఉ. చేస్తే అంటే స్వీట్ కదా కొంచెం తక్కువ తింటానండి ఎక్కువ ప్రిఫర్ చేయను.
ఓకే ఇంకా నెక్స్ట్ కనుమ రోజు అయితే బాగా తింటారా అండి.
కనుమ రోజు బాగా తింటామండి కనుమ రోజు అయితే ఫస్ట్ ఉంటామండి బాగా హార్ట్ కదా బాగు తింటాం.
మీకు సంక్రాంతి రోజు మా ఊర్లో అయితే అంటే మా మేము పల్లెటూరులో ఉంటాం కదండి మాకైతే. గంగిరెద్దులు వస్తాయి ఇంటికి దాసప్పలు వస్తారు. హరిదాసులు వస్తారు ఆది ఆ ఆనందం అంతా చాలా వేరుగా ఉన్. టుందండి ఆక్చుల్లీ.
ఫుడ్ అవన్నీ వదిలేస్తే ఫస్ట్ సంక్రాంతి అంటేనే బావమరదలు పండగ అండి.
మా సైడ్ ఏం మళ్ళ ఏం ఉండదండి.
అట్లేం లేదండి అందిరి సైడ్ అందే ను బావ మరదల్ పండగ్. ఆ బాగుంటాది ఒక వైబ్ కొత్తగా పెళ్లైనోళ్ళకి గాని. చానా బాంటాది.
మాసేడే మళ ఏమి ఉండదండి స్పెషల్గా ఇంకా కోడిపందాలు ఉన్నాయండి.
ఓకే.
కొంచెంగా ఎక్కువగా లేం లేదు చిన్నగా కోడి పంద్యాల్. కోడి పందాలు కూడా జరుగుతాయి.
ఓకే అండి అట్లా అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట్ మీరు సంక్రాంతికి మాత్రం. చానా చెప్పేస్తా ఉన్నారు మీరు చ.
సంక్రాంతికి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం.
అవునా ఓకే అండి.
మీరు ఇంకా స్పెషల్ గా మీ సైడ్ మాత్రమే ఏమన్నా జరుపుకునే పండుగలు ఏమైనా ఉన్నాయాండి. అంటే మీ ఊర్లో ప్రత్యేకంగా.
ప్రత్యేకంగా అంటే ఈ గ్రామ దేవతలు. పండగలు చేస్తా ఉంటాంటారు అవి కూడా ఒక డిఫరెంట్ వైబ్ వస్తది అనమాట. అమ్మవారికి అంటే స్వామిని ఎత్తుకుండే వాళ్ళకి పూనకాలు వచ్చి. తను అంటే ఎవరన్నా ఎవ ఎవరని గురించి అడిగినప్పుడు. ఇప్పుడు వాళ్ళకు గురించి చెప్పడం అది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉంటదనమాట ఒకరి గురించి తెలుసుకోవాలంటే. ఇంట్రెస్టింగే అలాగా. బాగుంటదన్నమాట గ్రామ దేవతల ఫెస్టివల్స్ ఊర్లో కానీ పండగ పూట్ల. స్వామి మెరవనని ఊరు మొత్తం తిప్పుతారు ఊరేగింపులు చేస్తా ఉంటా ఉంటారు. మరి పండగలు అంటే ఉగాది కానీ లేకపోతే దసరా కాని వచ్చినప్పుడు. పారాట అని కుందేళ్ళు పట్టుకొని వచ్చి. అలాగా చేస్తా ఉంటాంటారు అనమాట స్వామి దగ్గర.
చా
ఆహ్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటాదండి మా సైడ్ అయితే.
అంటే కుందేలు పారాట అంటే ఆమ్. అంటే ర్బిట్స్ అని పట్టుకొస్తారా అండి.
ఆహ్ అవునండి ఫారెస్ట్ కి వెళ్ళి ఆహ్ సంపి అంటే కొంతమంది మనుషులు వెళ్ళి. ఆహ్ ఇరవై మంది అట్లాగా వెళ్ళి ప్చ్. మార్నింగ్ నైన్ టెన్ కంతా వెళ్ళిపోతారు నైన్ కంతా వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫైవ్ కంతా వచ్చేస్తారు. కర్మాట్ పట్టుకొని. ఒక రెండు మూడు పట్టుకొని వస్తారు. దొరుకుతదాండి కన్ఫామ్గా దొరుకుతది ఒకటన్నా దొరుకుతది కనీసం అంటే.
ఒకదాంతో ఏం చేస్తారండి అసలు.
ఒక్కదానిని స్వామి దగ్గర అనేది ఒక పెద్ద ప్లేస్ ఉంటదనమాట. ఆహ్ ఆ స్వామిని సెంటర్ సెంటర్లో పెట్టేసి రెండు మూడు స్వాములు ఉంటాయన్నమాట. చిన్నకేశ్వర్ అంటే చిన్నకేశర స్వామి అంటారు మా సైడ్ అయితే ఆహ్ వెంకటరాం. కానీ నెక్స్ట్ శివుడు. మొత్తం ముగ్గురిని పిలిచుకెళ్లి ఒక అరణ్యం లేగి పిల్చుకెళ్తారు అనమాట. పిలుచుకెళ్ళి అక్కడ పెట్టి మనము. పారాటం చేస్తాం కదా అది కుందేల్ని మార్నింగ్ పట్టుకొచ్చిన కుందేల్ని. ఉమ్ ఏమ్ అక్కడ. అందరు మనుషుల మధ్యలో స్వామి ముందు వదులుతారనమాట స్వామి ముందు వదిలితే అది. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతది పట్టుకుండేది కాదని కాళ్ళు ఇంచేసి కొంచెం. జస్ట్ ఆహ్ అలాగా. పరిగెత్తిస్తారనమాట స్వామి చుట్టూ కొద్దిసేపు ఆడుకొనిస్. అన్నమాట దాన్ని ఆహ్ మరి అలాగే.
ఏమైన్నా తెలుసా అండి.
అంటే అది మా సైడు పూర్వం నుంచి వచ్చే ఆచారం అనమాట. స్వామి అరణ్యం కేళ్ళాడు కదా అక్కడ. అట్లా ఉంటాదని నాకు కూడా అంత డీటెయిల్ గా తెలీదు అలా చేస్తు. తరపులోనుంచి మా సైడ్ వచ్చే ఆచారం ఉమ్మ్ చానా డిఫరెంట్ వైబ్ ఉంటది ప్ర ఊరంతా వెళ్తాం అన్నమాట చిన్నన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్వామి ఊరేగింపుతో వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి వస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్వామిని దగ్గర
మా సైడ్ అయితే ఆ రామనవమి తర్వాత మేము
వాయిస్ బ్రేక్ అవుతాందండి మీది
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తాంది
మేమైతే రామనవమి తర్వాత ఆ వనభోజనాలని ఎళ్తామండి
ఓకే
ఆ అక్కడ మేము అంటే మార్నింగ్ ఎళ్ళిపోతాం అనమాట ఇల్లు ఖాళీ చేసేసి సెవెన్ కాలా ఎళ్ళిపోతాం తోటలే కే అంటే ఊరందరం ఖాళీ చేసి తోటల్లేకి ఎళ్ళిపోతాం అనమాట ఇంకా తోటలోనే భొషణాలన్నీ చేసుకొని అక్కడే అంతా ఆడుకొని అంటే చిన్న పెద్ద అందరం కలిసి ఉంటాం కదండి ఇంకా అక్కడ మొబైల్స్ అనేది ఎక్కువగా వాడము అక్కడ బాగా అందరితో గడిపేసి ఆనందంగా ఎంజాయ్ చేసి మళ్ళీ నైట్ వస్తామండి ఇంటికి
ఓకే అర అంటే అర అరణ్యవాసం లాగా ఎళ్తారనమాట
అవునండి
ఓకే కేకే అదొక డిఫరెంట్ వైబ్ అనమాట అట్లయితే
అవునండి
ఓకే ఓకే అండి ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ చెప్పుకుంటారా అలాగా బాగా నీ సైడ్
ఉమ్మ్ ఇంకా అంతే అండి అదొకటి మేము కొంచెం స్పెషల్‌గా చేసుకుంటాం అనమాట ఇంక నార్మల్‌గా ఆ క్యాలెండర్‌లో ఉన్న ఫెస్టివల్సే జరుపుకుంటామండి మళ్ళీ స్పెషల్‌గా ఏం జరుపుకోం
ఓకే ఓకే అండి ఓకే అండి
సరే అండి
ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా
ఇంకేం లేదండి చాలా థ్యాంక్స్ అండి మీ మీ సైడ్ నుంచి జరుపుకునే ప్రొ అన్ని అంటే ఫెస్టివల్స్ గురించి షేర్ చేసుకున్నందుకు
ధన్యవాదములండి
ఓ ధన్యవాదములండి